గుడ్ ఈవెనింగ్ అండి బాగున్నారా
మ్మ్ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏమండి ఏం చేస్తున్నారండి
ఏమి లేదండి ఊరికే అలా కూర్చున్నా మీరేం చేస్తున్నారు
మేము ఖాళీగానే ఉన్నామండి మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఏ గేమ్స్ ఆడుకునే వాళ్ళండి
మేం స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ బాస్కెట్ బాల్ ఆడేవాళ్ళమండి
అవునండి మీ స్కూల్లో అంటే ఆ మ్యాట్ ఉందా అండి బాస్కెట్ బాల్ది
ఆ అవునండి కోర్ట్ బాస్కెట్ బాల్ కోర్ట్ ఉందండి బాస్కెట్
ఓహో అంటే మీ స్కూల్లో ఉన్నప్పుడే ఒక మంచి స్కూల్లోనే చదువుకున్నా కదండి అంటే గవర్నమెంట్ స్కూలా అది ప్రైవేట్ స్కూలా అండి
మాది గవర్నమెంట్ స్కూలే అండి గవర్నమెంట్
ఇట్లా మ్యాట్ ఉందండి
ఆ అవునండి మాకంటూ అంటే గవర్నమెంట్ స్కూల్ మంచి గవర్నమెంట్ స్కూల్ అండి ఇది మాకంటూ సపరేటు బాస్కెట్ కోర్ట్ సపరేట్గా ఉందండి సపరేట్ గా మాకు కోచ్ కూడా ఉన్నాడండి బాస్కెట్ బాల్ కి
అవునా ఆ ఆ అంటే మీ స్ట్రెంత ఎంత ఎంత ఉండేదండి మీ స్కూల్ మొత్తం స్ట్రెంత్
మా టెన్త్ స్కూల్ స్కూల్ మొత్తం ఒక ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ అండి
ఓ చాలా మంది ఉన్నారు కాదండి అందుకే మ్యాట్ వేపిచ్చినారు మీకోసము
అదే అండి ఒకటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంటరు కదా అండి
అది ఎట్లా అండి ఇండోర్ నా లేకుంటే అవుట్ డోర్ నా
ఇండోరే అండి ఇండోర్ గానీ లోపల ఆడుకుంటాంటాం మేము
ఆ మీరు ఎన్నేళ్లు గా ఆడుతున్నారండి బాస్కెట్ బాలు
నేను నేను ఆరవ తరగతి నుంచి ఆడుతూనే ఉన్నాఅండి అప్పటి నుంచి ప్రాక్టీస్ తీసు
ఓ మీ చిన్నప్పటి నుంచి ఇంకా ప్రాక్టీస్ చేసి ఉంటే ఒక యూనివర్సిటీ లెవెల్ లో సర్టిఫికేట్ వచ్చేదేమో కదండి ఇప్పుడు వచ్చిందా అండి ఏదన్నా సర్టిఫికేట్స్ మీకిచ్చి
ఆ అవునండి స్టేట్ వైజ్ ఆడినా అండి నేను
అవునా అండి
ఉండే అండి ఆహా యూనజ్ అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయండి అప్పుడు
అవునండి మళ్ళా ఏ గేమ్ అంటే ఇంట్రెస్ట్ అండి యూనివర్సిటీ ఆడే విధంగా అయితే
యూనివర్సిటీ ఆడే విధంగా అయితే నాకు క్రికెట్ బాగా ఇష్టం అండి
అవునండి క్రికెట్ లో ఆడండి లేదా ఇద్దరు వాళ్ళ లేకుంటే వైట్ వాళ్ళు ఉంటరు కాదా దాన్నే ఆడేది మీరు లేకుంటే స్టంపర్ వాళ్ళు ఆడతారండి మీరు
కోకో బురాని ఆడుతారండి ఆ వాళ్లు అయితే ఇంట్రెస్ట్ అండి నాకు
కోకోబురానా అదేం బాలండి నేను ఇంతవరకు
అది ది సేమ్ అలానే లెదర్ బాల్ మాదిరే ఉంట ఉంటుందండి అది నార్మల్ గా నేషనల్ ఇంటర్నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్ లో ఆడతారండి
అవునా అండి అంటే కొంచెం నేషనల్ ఇంటర్నేషనల్ అంటే తెలిసి ఉంటది గా అంటే వాళ్ళు
మ్ అదే అండి నేషనల నార్మల్గా ఈ ఐపిఎల్ ళ్ళు అవన్నీ చూస్తా ఉంటర్ కదండి
అవునా అండి
హ్మ్ వాట్లొ కోక బురానే అండి యూజ్ చేసది లెదర్ బల్
అవునా అవునా అవున్ నాకే తెలిదేమండ్ నాకె క్రికెట్ అంతగా పరిచయం లేదండి అంటె నేన్ ఎప్పుడో ఒక్సారి చూస్తాను అంతేగాని నాక అంతగా ఇంట్రెస్ట్ లేద్ నేను గుడా ఒక మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ ని అండి
ఔనా చెప్పనే లేదు కదా
లేద్ లేదండి మీర్ చెప్తున్నారు కదా మీరు మంచి ప్లేయర్ ఏమొనని అనుకొని ఇంత చెప్పలేదండి మళ్ళ ప్లేయరు ప్లే ఏమండి నేను చిన్నప్పుట్ నుంచే ప్రాక్ ఈస్ పోయేనండి నేను దానికోసం చాలానే కష్టపడ్న
ఆ ఎంత కష్టపడినవ్రా
చానా కష బడ్డానండి పొద్దున్నా మేమూ ఆ నార్మల్గా ఫోరుకు పోయే వాళ్ళము ఎయిట్కి వచ్చే వాళ్ళం మళ్ళ సాయంత్రం మళ్ళ ఫైవ్ పోయి మళ్ళ ఎయిట్కి ఒచ్చేవాళ్ళం అండి చానా శ్రమించినాం దానికోసం
మరి మీరూ ఆడలేదండి స్టేట్ వైజ్ గానీ పెస్టీ లెవెలో ఆల
స్టేట్ వైజ్ ఐతే ఆడినాను మళ్ళీ యూనివర్సిటీ కోసం నేను దానికి కష్టపడినా గాని ఫలితం దక్కలేదు అదీ ఎట్లా అంటే అది అవునండి ఏం చేస్త్ మండి ఈ కాలంలో కష్టపడే వాళ్ళకి పాన్ తిరగదండి ఏ చేల
అవునండి అ ఇప్పుడు కష్టపడిటి రావట్లేదండి ఇప్పుడంతా పలుకుబడి పలుకుబడి ఉంటేనే ఇప్పుడు ఏదైనా సాధించ్
ఆ పలుకుబడి అంటే ఇంక అదృష్టమే కదండి
మ్ అంతేనా అదృష్
అదృష్టం లేకుంటె అదృష్టం ఉన్న ఓళ్ళకి ఏమైనా గాని వస్తద్ అండి తొందరగా అనీ ఈ కాలం కష్టపడే వాళ్ళకి క ఘోరంతా అదృష్టం ఉన్నప్పుడు ఇంకా వేస్ట్ కదండి ఉన్న
ఆ ఆ అవునండి గోరంత గోరంత అద్రు
డం తప్ప ఇంకేం ఉండదు గద అండి ఆ మీరు ఇంట్రెస్ట్ అంటున్నార్ గదా క్రికెటు క్రికెటూ స్టేట్ లెవెల్ ఆడలేద మీరు
లేదండి నేన్ ఎప్పుడు ట్రై చేయలే
కాదండి ఇంట్రెస్ట్ అంటారు మంచిగా ఆడతామన్నారు ట్రై చేయలేద్ అంటున్నారు ఏందండి మీర్
స్ట్ ఉందండి కానీ నేను అంత ఆటగాన్ని కా అంత మంచి ఆటగాన్ని కాదండి దాంట్లో
ఆటగాడు ఆటగాడున్ మావలాండి ఆటగాడుకు ఉంటేనే మీరూ ముందుకు పోగల్రు గదా ఔను ఘ అంటే ఇంట్రెస్ట్ అంతే గనీ
ఇస్టూ జస్టు ఊరికే తెలుసండి దాని గురించి
ఔన ఏం తెలిసింది
అదె క్రికెట్ ఎలా ఆడాలి దాంట్లో ఏ
మీర్ నార్మల్ గా ఎన్నో సాడ్ వాళాండి
నేను నార్మల్ గా మా కాలేజ్ డేస్ లో అయితే పది ఓవర్ల మ్యాచ్లు ఆడేవాళ్ళమండి అంతా
ఓకే ఓకే స్కూ లో ఉన్నప్పుడు
స్కూల్లో ఉన్నప్పుడు అంతా ఆరు ఓవర్ల్ మ్యాచ్లు
అవునవునండి ఎట్ల అండి బౌలింగ్ ఆడతారా లేకుంటడా ఊరికే ఇస్రడాలు అట్లా ఆడతారా ఏవండీ ఇసిరెదే మీరు బౌలింగ్ అనుకుంటున్నారా
తీసురావడడం అట్లా ఏం లేవండి మా ఊర్లో ని కాలేజీలో ని ఓన్లీ బౌలింగ చిన్నప్పటి నుంచే
ఆ మంచి బౌలర్ అండి మీరు
అద నేను పర్లేదండి ఆడతా
అంటే బౌలింగ్ బౌలింగ్ అడుగుతానండి బ్యాటింగ్ అడలేదు
బౌలింగ్ అదే అండి బౌలింగే పర్లే బాల
బౌలింగ్ వేస్
పెద్ద బోలరు కాదండి ఏదో చిన్న పర్ల ఆడగలను
ఆ అంటే పెద్ద బొలర అంటే ఎట్లా అండి ఏజ్ ఎక్కువ ఉండాల
ఆహ అలా కాదండి పెద్ద పెద్ద బౌలర్ అంటే పెద్ద ఏజ్ అని కాదండి
ఆ
మంచిగా ఏయగలిగే బోలరని
ఆ కంట్రోల్ చేసే విధంగా ఏసేవాళ్ళని పెద్ద బౌలర్ అంటారండి
అదే అండి ఒక బ్యాట్స్ మన్ బౌలర్ ఏసెప్పుడు ఆ బౌలర్ కి భయపడుతున్నాడంటే బ్యాట్స్మెన్ అట్లాంటి వ్యక్తిని మంచి బౌలర్ అంటామండి
ఓకే ఓకే అండి మీకెప్పుడైనా బ్యాట్మెన్స్ భయపడినారండి
ఆ నాకు అప్పుడప్పుడు భయపడేవాళ్ళండి
అయితే మీరు కూడా మంచి బౌలరే గదండి పెద్ద బౌలరే గదా
అంటే ఎక్కువ మంది ఏం కాదండి ఎవరు ఒకరిద్దరు
అవునండి ఎట్లా కాలేజీలో ఉన్నప్పుడు మంచిగా ఏళతాండ్ర మీరు కాలేజీ ని
ఆ ఏళ్డమే లేదండి జస్ట్ ఆడడం వరకే
ఆ ఏమో బౌలింగ్ బౌలింగ్తో ఏలే వాళ్ళేమో మీరు
ఆ ఏ వండి అర్ధం కాల
బౌలింగ్ తో ఏలేవారేమో మీ కాలేజీ ని అంటున్నా
ఏం లేదండి జస్ట్ ఆడేవాళ్ళం అంతే మా మాకంటూ సపరేట్ గా ఒక టీమ్ ఉండే ది ఆ టీమ్ తో మేము కలిసి ఆడేవాళ్ళం అం
అవునా టీమ్ లో అందరు మంచిగా ఆడేవాళ్ళండి
అ మ నా టీమ్ లో చాలా మంది బాగా ఆడతారండి నాకంటే మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారండి
ఆ అవునండి
అదే అండి ఆ మా ఎంసిఏ లో ఒక అన్న జాయిన్ అయిండండి అన్నా కడవడింది ఇప్పుడు మా కాలేజీకి వెళ్డు అపుడు వచ్చి మాస్టర్లనే నెల నెలలు ఉండేవాడండి
అవునండి ఎందుకండి ప్రాక్టీస్ కోసం ఉండేవార
ఆ ప్రాక్టీస ఏం కాదండి ఆ అన్నకి అప్పుడు ఎంసిఏ ఎగ్జామ్స్ జరుగుతాంటే అలా వన్ మంత్ ఆరు నెలలకు ఒకసారి అక్కకి ఒకసారి ఉండి అప్పుడు బాగా ఆడేవాడండి డైలీ సాయంత్రం
మంచి ప్లేయర్ అండి ఆ అన్న
ఆ మంచి ప్లేయర్ అంటే పర్లేదండి యావరేజ్ ప్లేయర్ ఆడతాడు బానే
అవుండి ఇప్పుడే కదండి మంచి ప్లేయర్ అన్నారు అప్పుడే యావరేజ్ అంటున్నారు
అంటే మంచి ప్లేయర్ అంటే ఇంకా ఈ పాటికి ఇక్కడ ఆడల్సింది ఆ పర్లేదండి ఎవండి
ట్టరా
అర్థం కాలేదండి
ఆ ఇట్టర హిట్టర అని అడుగుతన
ఆ ఆ ఇగ భారీ హిట్టరండి కటౌట్ మాత్రం భారీ ఉంటుంది గాని ఆయన గ కటౌటి తగ్గటు కొట్టడండి
అవునా అది గాదండి కటౌట్స్ కటౌటుకి బాల్కీ క్రికెట్ ఆడడానికి ఏమైనా సంబంధం అండి ఇప్పుడు సచిన్ అనేవాడు పొట్టిగుంటాడు
అవున అవునండి అది క్రికెట్ అనేది సంపాదించింది కానీ
సంబంధం లేదండి.
ఉమ్ అవునవును అది కూడా కరెక్టే కానీ ఎంతైనా కొట్టాలి కదండి.
అయినా అండి వాళ్ళ ఇప్పుడు వాళ్ళ. ట్ ఉన్నప్పుడు జస్ట్ బాగా టచ్ అయినా యాడో వెళ్ళిపోతది కదండి.
అదే అండి అదే నేను కూడా అదే చెప్తున్నాండి ఆ కటౌట్కి అట్లా చ్చేస్తే చాలు కదా. ఆ టచ్ కూడా కొన్ని చేయడం అప్పుడు బాదేస్తా ఉంటంది కానీ ఆడతాడండి. మంచిగానే ఆడత ఉమ్. అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏమవుతు. దో తెలిదు గాని కొన్ని కొన్నిసార్లు బా డేట్లు పెట్టేస్తాడండి.
ఆ లేదండి ఇప్పుడు వాళ్ళ హిట్టింగ్ ఆడే వల్లే ఎక్కువ డాట్లు పెట్టారు కదండి.
ఆ అవును అదే ఎక్టింగ్ డాట్లు పెడితే ఇబ్బంది లేదండి మరి డాట్లే పెడతా ఉంటే కష్టం కద. అండి.
అట్లా కాదండి ఇప్పుడు హిట్టింగ్ ఆడేవాళ్ళు. కుసేపు ఉండదు కదా అండి ఆడితే రెండు బాలు అడ్తరు కొడితే సిక్స్ లేకుంటే అవుట్.
అదే అది హిట్టింగ్ ఆడ హిటింగ్ అనే వాళ్ళు. కొట్టాలి లేకుంటే అవుట్ అయిపోవాలి అలా కాకుండా మద్దలో డాట్లు. పెడితే తప్పు కదండి అది అందుకో చెప్తున్నా
దాట పడితే కష్టమేలేండి ఇం దాట్లు నేమంటన్న ఇప్పుడు నేను నార్మల్గా ఆడతాను అండి
అదే అదే అండి మీరు మంచి ప్లేయర్ అయిన క్రికెట్ లో
ఆ అ చెప్పినా కదండి నే నాకంత తెలీదుండి క్రికెట్ గురించి కానీ కొంచం ఏదో అట్లా పర్లేదు ఆడతారుంతే అండి ఆ నేను బాస్కెట్ బాల్ ప్లర్ కదండి క్రికెట్ కి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేదు
ఆహా ఎప్పుడు నుంచి క్రికెట్ ఆటేవాడి
ఏమండి క్రికెట్ చూడ్ట వరకే అండి ఆడేదిేం లేదు ఎప్పుడో ఒకసారి ఇంకా కలి క్రికెటర్ నేను కూడాడా ఆ అండి మీరు మీరు మంచి జప్లేరు ఉన్నట్టున్నారు
నేనే నేను అంత కాదండి నేను మీ మాదిర గల్తీ ప్లేయర్ అండి
ఆ ఆ థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని నాతో పంచుకున్నందుకు ధన్యవాదటా